గా
హలో, హాయ్ అండి.
హాయ్ మేడం.
పని అయిందండి మీది
ఆ అయిపోయిదండి
ఓకే ప్రెజెంట్, మాతో మాట్లాడడానికి మీ ఈ, సమయం కరెక్ట్ అయినదేనా అండి.
ఆ కరెక్ట్ అయినదే.
ఓకే ఏం చేస్తుంటారండి మీరు.
ఏం లేదు ఇంటికన్నె ఉంటాను.
ఉహు ఇది ఎండాకాలం కదండి. మీకు ఎలాంటి ఎలాంట్ దుస్తులు అంటే ఇష్టం మండి?
ఏ కాటన్ దుస్తులు అంటే ఇష్టం. ఈ ఎండకి మంచిది అవి
అవోకే వాటిని వేసుకోవడం వలన, మన బాడీకి ఏంటిదండి ఉపయోగం?
అంటే హెల్త్ ని మంచి, ఉంటదా దాంతోటి కాటన్ బట్టలు వేసుకుంటే.
ఓకే మన బాడీ అనేది మండదండి.
ఆ పాలిస్టర్ అవన్న వేసుకుంటే, ఎండ కొడుతుది, అందులో మండుతుంది.
పాలిస్టర్ వల్ల. మీరు షాపింగ్ అనేది ఎక్కడ చేస్తారండి
అక్షిత ల్లో
ఏ ఊరుండది
అబ్బాయీ దే
ఉ బాగుంటాయా అక్కడ
నా బానే ఉంటయీ
ఎంత కాస్ట్ ఉంటదండి
వన్ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్
ఆహా త్రీ హండ్రెడ్ మంచిదే కదండి కాటనా అది సింగిల్ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్
ఆ సింగిల్ టాపే
మనకు సెట్ కావాలంటే ప్లాజా సెట్ లాంటి మెటీరియల్ మొత్ మొత్తం టాపూ ప్యాంట్ అటు చున్నీ అవి కావాలంటే దాని కాస్ట్ ఎంత ఉంటాందండి
సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటది
అవి బాగుంటాయా అండి
ఆ బానే ఉంటాయి అవి కూడా
మహబాద్ లో ఏమేమి షాపింగ్ మాల్స్ ఉన్నాయండి
ఎంవి షాపింగ్ మాల్ కాసాం సురభి షాపింగ్ మాల్
ఆ ఇవి పెద్ద పెద్దయా అండి షాపింగ్ మాల్స్ మరి మీరు అక్సిత అంటునారండి మరి ఎంవి షాపింగ్ మాల్ సురభి షాపింగ్ మా అంశ కాసంలలో షాపింగ్ జేయరా అండి
ఆహా అందులో చేయం మేము
బాగుండదా అండి అక్కడ క్వాలిటీ
బానే ఉంటయి కానీ నాకు అక్కడ తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు
ఆహ కాస్ట్ ఎక్కువుంటదా అండి వాటిలలో
ఆ ఎక్కువనే ఉంటాయి
ఓకే ఇప్పుడు మీరు అక్సిత అంటున్నారు ఏమేముంటయండి అందులో ఓన్లీ లేడీస్ వేరా మెన్స్వేరా
ఆహా లేడిస్ ఏ లేడీస్ వేరే ఓన్లీ ఆ లేడీస్ వేరే
ఓన్లీ డ్రెస్సెస్ సారీస్ ఇవి ఉంటయా అండి సారీస్ కూడా ఉంటయ
అహ సారీస్ ఉండవు ఓన్లీ లేడీస్ ఇ ఆ కుర్తీస్ ప్లాజా షర్ట్స్
ఓకే
డ్రెస్ మెట్రీయల్
ఊహ్మ్ రీజనబుల్గా ఇస్తారా అండి
ఆ రీజనబుల్ ఏ ఇస్తారు
ఆహ్మ్ అహ్మ్ ఓకే ఊ ఎక్కువగా మైబాల్ లోనే షాపింగ్ జేస్తారా అండి మీరు
ఆ మొబైల్ లోనే చేస్తాం
మేము ఎక్కువగా వరంగల్లో షాపింగ్ జేస్తమండి వరంగల్లో ఎక్కడ అంటే మాంగళ్య గాని ఊమ్ ఇంకా కాసం వీటిలలో కాస్ట్ బెటర్ ఉంటదండి ఆషడం అనేది ఆఫర్స్ బెడతరు అప్పుడు వన్ ప్లస్ వన్ ఉంటది ఒక శారీకి కొంటే ఇంకో శారీ ఫ్రీ ఉంటది అట్లా మేము ఎక్కువ వరంగలో షాపింగ్ జేస్తం మాంగళ్య లో చాలా బావుంటయ్ డ్రెస్సెస్ గానీ పిల్లలై ఉమ్ జెన్సీ కూడా ప్యాంట్ షర్ట్లు చాలా అంటే చాలా బాంటయ్ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ కో ఒకసారి పోయి మేము వరంగల్ లోనే షాప్ పింగ్ జేస్తం ఉమ్ ట్రైన్ కెళ్ళి ఆ కాస్ట్ చాలా తక్కువ ఉంటది ఆఫర్ ఉన్నప్పుడు పోతే ఇంకా మనకు రీజనబుల్ ఒ స్తయ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తయ్ వన్ ప్లస్ వన్ ఉంటది ఆ అవని ఇంకా ఆఫర్ ఎక్కు ఉన్నప్పుడు క్రిస్మస్ గాని న్యూ ఇయరు ఇట్లా వన్ ప్లస్ త్రీ గూడా ఉంటయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అని ఉంటది కేజీ సెల్ బాగా నడుస్తదండి అక్కడ
అవున
సారి మీరు పోతే ట్రై జేయండి క్లాత్ లు కూడా బావుంటయి ఊమ్ పిల్లలకి ఫ్రాక్సు లెహెంగాసు ఊమ్ ష శరారా డ్రెస్సెస్ ఇవి చాలా రీజనబుల్ గా ఉంటాయి బక్స్ గాని
అ
ఉ బాగుంటాయి ఇంకా ఇంకా మీకు పార్టీవేర్ అంటే ఇష్టమా లేదంటే అంటే నార్మల్ గా ఏవైనా అంతే ఇష్టం ఉంటందా డ్రెస్సెస్ అనేటి
నార్మల్ ఇష్టం
పార్టీవేర్ నచ్చవా అండి మీ
హా నచ్చావ్
ఓకే మరి మీరు ఫంక్షన్లప్పుడు గానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏ ఎట్లా రెడీ అయితారంండి పార్టీ వేరా లేదంటే నార్మల్ డ్రెస్సెస్ే వేసుకుంటారా శారీస్ కట్టుకుంటారా ఎట్లా రెడీ అయితారండి మీరు
అంటే కొ హెవీగా ఏం కాదు నార్మల్గానే రెడీ అవుతాం
హు హు మీరు శారీస్ ఎక్కడ తీసుకుంటారండి
శారీస్ ఆ
ఆ అక్షిత డ్రెస్సెస్ లలో డ్రెస్సెస్ అన్నారు కదా మరి శారీస్ ఎక్కడ తీసుకుంటారు మీరు
ఎం వి షాపింగ్ మాల్లో
ఓకే అక్కడ బాగుంటాయా అండి
బానే ఉంటాయి
పట్టు శారీసా లేదంటే నార్మలా
పట్టయి తీసుకున్నాం
ఓకే ఎంత కాస్ట్ లో తీసుకున్నండి పట్టు శారీస్ మనకేమైనా డిస్కౌంట్ ఇస్తారా వాళ్ళు లేదంటే ఫిక్స్డ్ రేటా
ఫిక్స్డ్ రేట్ది డి డిస్కౌంట్ ఏమి ఉండదు ఏమైనా ఫెస్టివల్ ఉంటేనే
ఉహు ఎట్లుంటాయండి అక్కడ సారీస్ పట్టు సారీస్ కాస్ట్ ఎంత ఉంటది
త్రీ థౌజండ్ పైన పైననే ఉంటాయా
పైనే ఉంటాయా పట్టు సారీస్ కాస్ట్
ఆ
హు వాటికి బ్లౌజెస్ అందులోనే వస్తందా లేదంటే మనం సపరేట్గా వర్క్ చేపిచ్చుకోవాలా
బయట మనం వర్క్ చెప్పించుకోవాలి
ఉహు మరి మీ దగ్గర స్టిచ్చింగ్ కి ఎట్లుందో కాస్ట్ ఎంత ఉంటందండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే కాస్ట్ ఎంత ఉంటుంది నార్మల్ బ్లౌజెస్ ఎట్లాంటది మగ్ మగ్గం బ్లౌజెస్ కు ఎట్లుంటది ఆ బోట్ నెక్
మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ
ఓకే ప్లేన్ నా ఆవి
ఆ ప్లేన్ ప్పైపింగ్ వేసి
ఉహు
స్టిచింగ్ ఇవ్వడానికి
వన్ ఫిఫ్టీ మంచిదే అండి బయట చాలా కాస్ట్ ఉంటది స్టిచ్చింగ్
బోట్ నెక్ బోట్ నెక్ బెలూన్స్ సైన్ వేసుకోవాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్
ఓకే మనకు బోట్నిక్ వెనుక డ్రాప్ వేస్తారా
ఆ డ్రాప్ వేస్తారు
ఉహు ఇంకా మీకు పిల్లలు ఉన్నారా అండి
లేరండి
ఓకే ఇంకేంటి దండి మీరు మూవీస్ కి వెళ్తారా అప్పుడప్పుడు
ఆ వెళ్తాం
రీసెంట్లీ ఏమీ ఏ మూవీ చూసారండి
ఏమున్నా సంక్రాంతికి వెళ్ళినము శంకరవరప్రసాద్ గారు
ఆహా బాగుందా అండి
బానే ఉంది మూవీ
ఒక టికెట్ కాస్ట్ ఎంతండి
వన్ ఎయిట్ టి
ఒక మెంబర్ కి వన్ ఎయి
ఆహ
ఉహు ఎంతమంది పోయిరు అండి మీరు
మా హస్బెండ్ నేను ఇద్దరం
ఓకే ఒకటి వన్ ఎయిటి పెట్టి పోయిరా అండి
ఆహ్ అవును.
ఫోన్లలో జియో హాట్స్ జియో హాట్స్టార్లలో వస్తున్నాయి కదా మూవీ అది. ఇలా చూడారా అండి మీరు.
ఇట్ చూడలే అప్పుడు.
ఉమ్ ఉమ్మ్.
ఆహ్ ఫెస్టివల్ అండి మళ్ళ.
ఉమ్మ్ మీ ఇంటి చుట్టుపక్కల. ఏమైనా చెట్లు ఉన్నాయా అండి. షో చెట్లు గానీ ఏమైనా ఫ్రూట్. చెట్లు గానీ ఏమైనా ఉన్నాయా. పెద్దయ్యాండి అవి
ఆ పెద్దయ్యే
కాయలు కాస్తాయా అండి ఏమేం చెట్లు ఉన్నాయి.
జామ కాయ చెట్లు ఉన్నాయి. ఆహ్ కాస్తాయి.
ఆహా మీ మీ ఊర్లో కోతులు ఏమైనా ఉంటాయా అండి.
కోతులు ఉంటాయి ఉమ్ కుక్కలు ఉంటాయి.
కోతులు ఉంటే జాంకాయలు బాగానే ఉంచుతాయండి.
ఎల్ల కొడతం వాటిని.
ఆహా కొడతారా పోతాయ మరీ అవి కాయల్ని చూసి పోవు కదా.
పోవు కట్టాలతోని కొట్టాలి.
ఓకే. ఓకే అండి ధన్యవాదాలు.
ఆహ్ ఓకే.